నా
అవునా
మీకేమన్నా కొత్తగా రెసిపీస్ తెలుసా
నాకు కొత్తగా అంటే ఏమి తెలిదండి ఈ మధ్య ఏం ట్రై చేయలేదు అవునండి
ఇంకా మీకు ఏమన్నా బుక్స్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఎక్కువ ఇష్టం
నేను అన్ని టైప్ లో ఫూజి తింటానుండి పర్టిక్యలర్గ అంటు లేదు లైక్ పిల్ల నీ పిల్లకి మంచిగా పీస్ఫుల్ గా బాగుంటే వింటాను
అవునా
అవునండి
ఫేవరెట్ ప్లేసా
డిష్ డిష్
డిష్ ఆ మాంగూటి అండ్ కాజు పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి
ఏంటండి
రుమాలి రోటీ విత్ కాజు పన్నీర్ ఇష్టమండి
శమాలి రోటిది కాజు పన్నీరా
అవునండి
ఇంకా మీ మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటండి
నా ఫేవరెట్ స్పోర్ట్స్ వచ్చేసి ఖోఖో అండి
అవునా ఖో ఖో షటిల్ ఇంకా ఉంటాయి కదా
అమ్మా థ్యాంక్ ఉమ్
హలో
చెప్పండి ఆ ఏది
ఇంకా
రండి అది బంద్ చెయ్ ఇంకోటి చేసిన ఇటు దింకోటీ నీళ్ళ పోతా దిగిపోతే ఈ టాంకర్ వెయ్యాలి. స
ఓకే
అ
ఇంకా ఏం సంగతులండి
చెప్పాలి అండి
మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏలాంటి
నాకు ఇష్టమైన తెదు ప్లేస్ అాలి అండి
మనాలి అంటే బాగా ఇష్టమా ఫేవరెట్ ఆ అంటే టీ కాఫీలో మీకు ఎక్కువ ఏమి ఇష్టం
మనకు టాపి ఇస్తాంమండి టీవీ కూడా రాతాం టాపి కూడా బట్ కొంచెం
కాపీ రిలీజ్
ఏల ఉ
కాఫీ స్ట్రెస్ రిలీస్ టీ అయితే హెడ్బేక్
అవునండి
ఉ
చె చెడులవుం ూ బస్ మా మీకేం ఫేవరెట్ ప్లేస్ అండి ఇష్టం
నాకొచ్చేసేసి సిమ్లా అండి సిమ్లా అంటే భావిస్తాం
హ
అ
లా వా అంత వెళ ని రా
ఆ సిలాకి వెళ్ళలేదా అండి వెళ్ళాలి వెళ్తే వేరే ప్లేస్ చెప్ కదాట అదే ప్లేస్ చెప్తా
ఆ ఏసంద
ఏంట
మీకు ఎక్కువ ఏడిషన్ ఇష్టం అది
బిచ్ వచ్చేసి ఇది మటన్ ఫ్రై మీకు
చప్ప ఇ నాకు
మీకేమంటే ఇష్టం
నాకు చికెన్ లో తసి అంటే చాలా ఇష్టం అండి
క వా
అ ఇక్క ప వా కొ చ పసి ట్రై చేసారా కొత్తగా చీజ్ కేక్స్ లల్లో లైక్ ఫుల్ క్రీం కేక్ సమ్ వస్తున్నాయి కదా.
లేదండి ట్రై చేయలేదు. మీరేమన్నా ట్రై చేసారా?
లేదండి జస్ట్ ఐస్ క్రీమ్కి ట్రై చేసానండి బావుంటుంది. ఓవర్ నైట్స్ డ్రై ప్రూట్స్ ఉన్ను మిక్సిలేసి పట్టి చాల
ఇప్పటి వరకయితే అట్లా ఎప్పుడు ట్రై చెయలేదండి. ట్రై చెయాలి ఒకసారి. మీరు ఎప్పుడన్నా
అ
ఈ కర్బుజా తిన్నారా.
తిన్నానండి.
మీ ఫీలింగ్ ఎంటి కర్జుజా మీద. ఆ
ఏంటండి?
హలో
చెప్పండి ఏంటండి.
ఖర్బుజా మీదా మీ ఫీలింగ్ ఏంటండి.
నేను ఏదో తింటాను అప్పుడుప్పుడు ఎక్కువ తినను ఓకే.
సరేనండి మరి ఉంటాను.
ఓకే అండి